హలో వినపడుతుందా అండి
వినబడుతుందిా నాకు వినబడుతుందండి
ఆ ఆ వినపడుతుందండి ఏం చేస్తున్నారు
ఇప్పుడే అన్నం తిన్నా మీరు తిన్నరాా అండి
ఆ తిన్నానండి
ఏం కర్రి అండి
మాదేమో క్యాలీఫ్లవర్ అండి ఆ క్యాలీఫ్లవర్ అంటే మా ఇంట్లో అందరికి చాలా చాలా ఇష్టమండి మీకు ఇష్టమా అండి
ఇష్టమండి నిన్న ఫెస్ట్ కాదండి పేర్చుకోలేదా ఏంటి
ఏంటండి
నిన్న పడుగ కదా అండి ఏం తెచ్చుకోలేదా అంటున్నా
న్న చికెన్ తెచ్చుకున్నామండి
అప్పుడే అయిపోయింద అండి
ఐపోయిందండి
మటనా చికెనా అండి
మాది మట్టన్ అండి
అవునా అండి
తెచ్చుకున్నారు
మేము చికె చికెన్ తెచూకున్నవాడి మటన్ దొరకలేదు మాకాడ
ఇట్లా ఒక్కొక్క తిరుగ ఉంటుంది కదండి కొంతమంది నీసే తినారట కొంతమంది మటన్ తింటారు కొంతమంది చికెన్ తింటారు కొంతమంది ఫిష్ తింటారు అలా అలా ఎవరి ఇష్టం వాళ్ళే చేసుకుంటారు
అవునండి మాకెళ్ళి ళ కూడా ఈ రోజే తింటారండి మేమే ఆగకుండా తినమండి నిిన్ననే
అవునా
అ
ఆ ఇంక ఏం చేస్తున్నరండి
ఏం లే అండి కర్రీ కర్రీ ఉండాల అనుకుంటున్నా ఇదొ ఒకటి మటన్ అయిపోయింది
మాటన్ అయిపోయింది క్యాలీ ఇవాల్నా అయితే ఒక మంచి ఈ రెసిపీ చెప్
చెప్పండి
మీ ఇంట్లో ఎగ్స్ ఉన్నాయా కోడుగుడ్లు ఆ కోడుగుట్లను ఉడకబెటుకోండి ఒక సిక్స్ తీసు కొని ఉడిక పెట్టుకున్నాక వాడికి బాగా పొట్టుదియండి మంచిగా
హ
పొట్టు తీసాక ఉల్లిగడ్డ ఉంటది కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొతిమీర పుది వినా ఇవని తె తెచ్చుకొని మంచిగా తరిగి పెట్టుకోండి కోసేసుకోండి మంచిగా
ఆహా అవునా అండి మీరు చేశారండి నాకే ఫస్ట్ ఫస్ట్ టైమ్ చెప్తున్నారా
ఆ నేను చేసానండి నాకు కూర లేనప్పుడల్లా ఇదే చేసుకుొని తింటానండి చాలా వరకు మంచిదండి అయితే ఇవన్నీ కోసుకున్నాక ఒక గిన్నె పెట్టుకోని గిన్నె ముందు స్టవ్ అంటించండి. అంటించి ఒక గిన్నె పెట్టుకోని ఆ గిన్నె ఆయిల్ పోసుకొన్ల ఆవాలు జీరకర్ర పుదీనా పచ్చిమిర్చి ధనియాలు అన్నీ వేసుకు అన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఆ ఉప్పు కారం ఆనియన్స్ అన్ని మగ్గిపోయాక ఆ కోడిగుడ్లు సగానిక్ కోసి అందులో వేసేయండి వేసేసి బాగా వేంపుకున్నాక కొంచెం కొత్తిమీర వే్యండి తర్వాత అన్నంలో వేసుకొని తింటే ఆహా యేమి రుచి అన్నట్టే ఉంటుందండి
అవునా అండి గుడికి వెళ్లారా అండి నిన్న మీరు రు
గుడికి వెళ్ళలేదండి పోయిన సారి వెళ్ళామండి మేము
ఎందుకు వెళ్ళలేదండి
టైం లేదండి మీరు ఎళార అండి
వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేదండి ఇ లాస్ట్ మినిట్లా ఇక టైం సరిపోలేదు ఇక వెళ్లలేదు
అవున
మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండారా అండి
కాని ఏడుస్తున్నారండి పాపము
పాప ఏడుస్తుందండి కింద పడ్డదండి
ఎవరు
అ పాప అండి
అవునా ఏ దెబ్బల దాకాే చూసార
ఏ తాక్లేదండి చీర మీద కూర్చొని కిందకిట్ల ఒరిగిందండి
బో ఏ చెయ్యండి
చెయ్యి కాదండి హెడ్ కి తాకిందండి
హాయి ఈ యో
తిను తిను తిను మ్యాంగో తిను మ్యాంగో కోసి ఇవ్వవా ఆ చెప్పండండి
ఆ పిల్లలు ఉన్నారు కొంచెం ప్రైవేసీగ మాట్లాడతార
ఇంకా అండి అంతే అండి పాపకి ఏదైనా కావాలంటే వదిలిపెట్ట రండి
ఇంక అండి మీరు ఏమైనా మూవీకి యెళ్ళార మూవిక్ కండి
కద మూవీకి
హుమ్
తెలుసు కదా మూవి నేమ్ అండి ఎల్యానండి
ఉమ్ బాగుంద
అంటె సో సోదండి
స్టోరి చెప్తారా మాకొంచం
ఆ స్టోరీ అంటే ఏమో అది చెప్పరాదండి అంటే ఒక ఒక పే లేని వాళ్ళ గురించి తీసారండి అది
అవును మీ క్ నచ్చలేదయతే టి
నాకు నచ్చింది కనీ లాస్ట్లా హీరోగా మోసం చేస్తాడండి అది నచ్చలేదు
ఊహు ఇంకేమైన మూవీకి ఎలార
లేదండి ఎవరు బాబు ఏడుస్తున్నారు
హలో అండి
చెప్పండండి మీరెళ్లార ఏదైన్నా మూవీకి
వెళ్ళ లేదండి ఎరు ఏడుస్తున్నా చూ కిన్ అన
అవున
ఇంక అండి
చెప్పాలండి
తిన్న గన
ఉమ్ తిన్నామండి మీరండి
ఎవరు ఏడుత్తరు ఎందుకు ఏడున్నాడు ఎక్కడున్నాడు మిన్నేది
చెప్పానండి
ఉమ్ చెప్తున్నాను ఉమ్
ఎమన్న ఇష్యూవా
ఏం లేదండి చిన్న గొడవ అవుతుంది ఇక్కడ మీ గొడవలు అంటే ఇష్టమా అండి
ఫుల్ ఇంట్రెస్టింగ్ అండి
ఉమ్ నాక్గూడ ఇష్టమే
ఉమ్ హూ
ఎవ్వరికీ చెప్పులు ఏసుకొని బోరి
గొడవ అయిపోయిందా అండి
ఉమ్ గొడవలు అంటే ఫుల్ ఇంట్రెస్ట్ అండి నాక్గూడ మంచిగా గొడవ అయిపోయిందాంక వాళ్ళనే చూస్తానండి ఒక మూవీ ఉంటుంది కదా ఉమ్ స్పైడరా స్పైడర్ మూవీ ఉంటుంది కదా
ఉమ్
ఆ మూవీలో ఒక విలన్ కాడు వాడు ఏడి యాక్చ్వల్ గా అయితే అది ఒక మూవీ ఆ చంపేవాళ్ళని ఆ ఏడి ఏడుపుని జుస్తే వానికి ఒక మ్యూజిక్ వత్తది కదాండి నాక్గూడ గొడవలు అయితే అదే మ్యూజిక్ మ్యూజిక్ వత్తది అండి మ్యూజిక్
అవునా అండి కాదు అండి మీ సీరియలు చూస్తారా అండి
చూస్తాను మీరు చూత్తరా నేను అంతకుముందు కార్తీక దీపం ఆరనీకుమా యి దీపం కార్తీక దీపం చూశానండి మళ్ళీ ఏమో డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటుంది కదా
ఆ ఫుల్ జోక్లు అండి అది ఆ సీరియల్ మేము చూస్తే అసలు ఇగ
ఏడుపే అండి మొత్తం రాము రాముడికి సీతకు ఉన్న కష్టాలు అన్ని సీరియల్లో ఉన్నాయండి మళ్ళీ నే మో జగదాత్రి చూస్తానండి జగదాత్రి అంటే నాకు చాలా ఇష్టం అండి
అవునా అండి ఏ ఛానల్లో వస్తదండి అది
జీ తెలుగులో మీరు కూడా చూడండి మీకు కూడా నచ్చు చూడు
ఫస్ట్ నుంచి చూస్తే అది వేరే మధ్యలో నుంచి స్ చూస్తే ఏం అర్థం అయి
అర్థం అవుతూ తుందండి నేను స్టోరీ చెప్తాను తర్వాత పర్సనల్గా ఫోన్ చేసి
అవునా
ఒక అమ్మాయి వాళ్ళ మమ్మీ మీద పడ్డ నిందను తొలగించడానికి కష్టపడుతూ ఉంటుంది అదే అండి స్టోరీ
ఆహా
వాళ్ళ మమ్మీ పోలీసు ఆమె మామె కూడా పోలీసు సిఐడి
హలో
హ అండి
ఇంకేమేమి చూస్తారు మీరు మీరేం అన్న సీరియల్ చూస్తారా
నేను సీరియల్స్ చూడాను కానీ మూవీస్ ే చూస్తాండి కొత్త మూవీ రిలీజ్ అయిందంట
మీకు ఏమన్నా లవ్ స్టోరి సున్నాయంండి
ఆ ఉన్నాయంండి
చేసారు ఎవరు నేనా
ఆ ఇప్పటికి ఒక పది చేసా అండి ఇది ఇంకోటి నడుస్తుంది పదకొండది
ఏంటి మూవీస్ చేసారా లవ్ చేసారా
ఆ నువ్వు అడిగిందా అండి
అవునా ఒక స్టోరీ చెప్తారా
ఏ ఏ స్టోరీ కావాలండి
నేను అడిగిన స్టో
నువ్ అడిగింది స్టోరి మెయిన్ హీరోది కావాల్న హీరోది కావాల్న హీరోయిన్ ఒక్కతే వన్ సైడ్ది కావాల్నా
రెండూ కావాలండి
రెండు కావాలిండి ఏం లేదండి చిన్న అదంటే అంటే టీనేజ్ అంతే అట్రాక్షన్ అనిపిస్తాది కదా అండి ఇంకాలేదండి
ఎట్రాక్షన్ గానిని స్టోరీ చెప్పండి మాకు వింటాం
స్టోరియా ఏం లేదండి ఫస్ట్ హీరోయిన్ ఏమో హీరోని చూసిందండి
ఉ చూసి లవ్ లో పడ్డదా
హీరోయిన్ హీరో కూడా హీరోయిన్ చూశారంండి
చూస్యకా ఇద్దరు పడ్డారా
ఏమో హీరో అంట నచ్చదండి కానీ హీరోయిన్ క ఏమో హీరోకే ఏమో హీరోయిన్ అంటే ఇష్టం అండి
ముందు హీరోయిన్ ఏ చూసింది
హీరోయిన్ చూసింది కానీ వదిలేసి ంది జస్ట్ చూసింది నార్మల్గా అంతే
అవునా
ఆహ్ హీరోనే ఏమో మళ్ళా చూసిండు హీరోయిన్ని హీరోయిన్ ఇష్టపడతాను కానీ హీరోయిన్ కి ఎలా చెప్పాలని త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ వెయిట్ చేసిండండి.
ఉమ్
తర్వాత ఇక ఆయన వల్ల కాట్లేదని డైరెక్ట్గా చేసింది అనుకుంటా.
ఏం చేసిండు
అంటే సినిమాలలో వచ్చి అట్లుంటాయి గాండి ప్రవోస్ అట్లా ఇట్లా చేసీరు అనుకుంటా
హ్మ్ చేశాక ఏమైంది మరి హీరోయిన్ ఏమంది
హీరోయిన్ ఏమో ఒప్పుకోలేదు హీరోయిన్ ఒప్పుకోపోత్ హీరోయిన్ హీరోయిన్ వెంటనే మళ్ళా రెండు సంవత్సరాలు తిరిగిండు
హ్మ్ ఏమై
మళ్ళా ఆఖరికి హీరోయిను హీరో చచ్చిపోతా నేను నువు లేకపోతే అట్లా ఇట్లా అనంగానే
ఒప్పుకుందా
ఒప్పుకోలేదు అయినా నువ్వు చస్తే నాకేం టి నా నా మా మా ఊర్లో నా వాల్యూ పోతది నీ నువ్వు చస్తే నాకేంటి నువ్వు నువ్వు కూడా నాకు తెల్వదు నిన్ను ఎట్లా
అందుకని ఒక ప్రాణాన్ని తీసేయమన్నారా హీరోయిన్ గారు
అట్లానే కాదుగాండి ఆమె కు తెలపోతే ఎట్లా చేస్తదో ఎవరిష్టం వాళ్ళేగాఅండి వాళ్ళకి ఇష్టం ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు చెప్తునవ్ లవ్ ఏం పుట్టుక రాదు గాండి వాళ్ళ మనసుల నుంచి పుట్టుకని రావాలిగా
ఆ ఇవన్నీ తెలుసా అండి మీ
అంటే సినిమానా చూసి
ఆహా సినిమాలలో చూసి నేర్చుకుంటున్నారు ఇప్పుడు సమాజం అంతా అలానే ఉంది.
మీకేమైనా ఉన్నాయా అండి
ఆ
మీకు మ్యారేజ్ అయిందా అండి
మ్యారేజ్ అయింది అండి మ్యారేజ్ అయింది మాది అరేంజ్ మ్యారేజే అండి ఇట్లాంటి స్టోరీస్ ఏమి లేవు మాకు.
అవునా.
స్టోరీస్ లేవుగాని చూసేదాన్ని సినిమాలకు చూసేదాన్ని స్టోరీస్ అన్నీ
గ్రాండ్ గా జరుపుకున్నారా అండి మీ పెళ్లి
గ్రాండ్గా అంటే జరుపుకున్నాం. మామూలుగా బాగా కాదు బాగా లో కాదు టూ బా హై కాదు నార్మల్గా జరుపుకున్నాం ఒక ఐదు నిమిషాలు అయితుది అయిపోతుందండి.
హ్మ్
ఇంకా అండి
చెప్పాలండి మీ మ్యారేజ్ మంచిగ జరుపు ఆ సరే అండి